హలో హ ఏం చేస్తున్నవ్రా బాగున్నవా.
ఆ బాఉన్నానండి మీరెలా ఉన్నారు.
ఆ నేను బాగున్నాను.
అయిందా ఆ వంట తినడం.
ఆయ్ ఆ ఇప్పుడే ఛాయ్. తాగినం మేము ఛాయ్ దాగినం
అవునా లేదు అక్క నేన్ ఛాయ్ తాగాను.
అవునా
అవును
ఏం దాగుతావ్ మరి ఆ కాఫయా.
అప్పుడప్పుడు పాల్ పాల్దాగుతాను అంతే.
ఛాయ్ ఇంకేం తాగవా మరి
లేదు మీరేం దాగుతరు
ఇప్పుడు
హలో
టువెల్లో హలో
ఆ వినిపిస్తుంది చెప్పండి
ఆ ఫెస్టివల్ గురించి మాట్లాడదామియాల
ఓకే ది నిన్న ఉగాది ఉండే కదా ఎట్లా జరుపుకున్నరు మీరు.
ఆ ఉగాది బానే ఉ చేసుకున్నం అన్నట్టు దేవునికి దేవ్ దేవుని పూజ చేసి, దేవునికి నైవేద్యం చేశినాం, పూర్ణం అప్పాలు చేశినాం. ఆ ఉగాది పచ్చడా, ఆ ఉగాది చారు చేసినం అన్నట్టు.
ప్చ్ చ
అది స్పెషల్లీ అన్న ట్టు. దేవునికి నిన్న పెట్ట, పెట్టి పెట్టినం అన్నట్టు.
కె. మేము కూడ సేమ్ అట్లానే అయింది పండగ పొద్దున కొంచెం పూజ అయింది. తర్వాత
ఆహా
మధ్యాహ్నం మమ్మీ ఇగ పూర్ణాలు, ఇంకా పచ్చడ చేసింది.
ఆహా, అదే అదే.
ఇంకా పులిహోర ఎమన్నా ఏసిన్రా నిన్న.
ఆ లేదు. పుల్హోర లేదు. ఆ మామిడికాయ, పప్పు చేసినాం అన్నట్టు. ఇక ఉగాది పండగని మామిడికాయ పప్పు. ప్పు చేషినాం.
ఓకే
హా
ఇంకా, అవి రెండేనా డిషెస్ ఇంకేం లేవా.
ఆ ఇగ ఏంలేదు ఇగ స్పెషల్లీ అన్నట్టు. ఇగ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకు ఆ దండలేసుడు. అయి ఉంటయన్నట్టు.
అవునా
హా
ఇంకేం జెసిండ్రు. దండలెందుకు ఏస్తరు చిన్న పిల్లలకి.
ఇగ ఇగొ ఏమో దాన్ది ఐడియా నాకు అంత లేదు అన్నట్టు.
ఓకే
ఆ ఇగ ఇది అమ్మ వాళ్ళ చెప్తరు అన్నట్టు, ఆ.
హెల్త్ గురించే కావచ్చు.
హా ఉండచ్చు.
ష్
ఇక పెద్దోళ్ళు చెప్తరు అన్నట్టు, ఎయ్యుల్లి అని, కంపల్సరీ వేస్తం ఇంక.
అవునా ఇంక ఇప్పట్లో ఏం పడుగలు లేవు. లేదు, లేదు. మా ఇంట్లో చిన్న పిల్లలు ఎవ్వరు లేరు ఇగ.
ఆహా, అవునా. ఆ మీ ఇంట్లో లేకున్నా మీ ఫ్యామిలీ మెంబర్స్. సో ఎవల్ కానీ, ఇట్ల చిన్న పిల్లలు ఉంటె ఇట్ల యేస్తారా.
ఎయ్యలేదు, ఎయ్యంగా నేన్ కూడ చూడలే.
అవునా
అది హోలీకి మాత్రం హోలీ కన్నా, సంక్రాంతి కన్నా, రేగు పండ్లు అది ఎస్తరు చూడండి.
వాల్ లూట అంటారు కదా వాళ్ళు దాన్ని.
ఏమో దాన్ని రేగు పండ్లు వేస్తరు పిల్లలకు అని అంటారు.
అదే, మా సైడు లూట్ అంటారు అన్నట్టు. చిన్నపిల్లలకి చేస్తరు లూటు.
ఆ అదే పువ్వులు, ర రేగు పండ్లు, ఇంకా చిక్ క్కుడుగాయలు. అవి కొన్ని బియ్యం మీద ఇట్లా కలిపి, అక్షంతలు లాగ.
వేస్తారు. ఆ చాక్లెట్స్లు, బిస్కిట్లు, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు ఇగ అల్లా.
అవునా
హా ఇగ చాలా మంది చిన్న, చిన్న పిల్ల వాళ్ళని పిలుస్తారు అన్నట్టు లూట్ చేయంగా. ఇగ పిల్సి ఇగ మనం ఇష్ట ఆ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి చేస్తారు అన్నట్టు మళ్ళ ఇట్లా రగ బకాయలు ఐదారు రకాలు ఇేస్తారు ఇ మనం మనము చాక్లెట్స్లు వేస్తారు కొన్ని పైసలు వేస్తారు అరేగ్గాయలో ఎట్లా
అవున్నది రేగబండ్ వేస్తారుని సంక్రాంతి అప్పుడు కూడా వేస్తారు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు లేకపోతే హోలీ అప్పుడు కూడా చేస్తారు మనం వాళ్ళు
ఆ ఏమో చాలా మంది సంక్రాంతి ఇప్పుేస్తారు ఓన్లీ అప్పుడు ఏమో బతిీసా పేర్లు వస్త స్తరణటు వాళ్ళకు పొతేప్పుడు స్పెషళ్ళి
ఆహా
అ
సం హోలీ అప్పుడు కూడా అది హోలీక దహనం అని ఉంటారు చూడండి అవన్నీ ఇస్తరు
ఆాహాప్పుడు
వీన్ వీనేమంటరు పిడికల్ జే
పిడ్కలు ఆ పిడ్కల్ జేస్ చ్చి దేవునికి కామున్ కాడ కాల్స్తారు వేస్తారు అన్నట్టు
అవును ఆవు పిడకలు చేసి వేస్తారు
ఇస్తర అవును మీరు చేసింలా మరి ఈసారి
లేదు లేదు
అవునా మీకు లేదా మది
ఆహా అది చెయ్యడం లేదు అది ఇక మేము ఎక్కువ హోలీ ఆడం మా సైడ్ ఎవ్వరు లేదు రడుకోడానికినికి సేమ్ ఏజ్ వాళ అటు కొంచెం కొంచెం ఇంటి దూరంకి వేస్తారు ఆ ఈ పాత సామాన్ గిట్ల లేదనేదని ఉంటే
వేస్త రన్నమాట
అవును గాని నేను ఎప్పుడు పోలేదు అట్ సైడ్ కి
కొందరికి ఉంటది కొందరికి ఉండదు అన్నట్టు
అవును అంటే కాలనీ వాళ్ళు ఎస్ ఇస్తరు కానీ మా కాలనీ అట్ సైడ్ నుంచి కొంచెం దూరం ఉన్నది మళ్ళా వాళ్ళు వేస్తామని మేము వెళ్ళాంంటే వెళ్లే సరికి అయే పోతుంది ఇక తొందరనే చేేస్తారు కదా అది ఫై టెన్ మినిట్స్ టైమ్ బడతది గంతే
ఆహా అంతే అంతే
అవును
ఆ
ఆ అట్లా ఇగ మం పోయేసరికితమే అయిపోతుంది
అవును అది
మీ సైడ్ ఎట్లా జేస్తర అంతేనా
ఆ మా సైడు కాముని కాల్సర అన్నటు కాములు పెడతా ఒక చిన్నగా ఉంటది ఒక పెద్దగా ఉంటది ఇ చాలా పెద్దగా ఉంటా అన్నాడు చాలా మంది వస్తారు చూస్తానికి కాముని కాలుస్తారన్న పూజ చేస్తారు ఇక చాలా అంటే చాలా సేపు పడుతుంది అన్నట్టు కామం కాల్చుకుంటా ఉంటది చాలా సేపు అది ఇక స్టార్టింగ్ కొంచం మంది ఉంటారు తర్వాత ఇక తక్కువ అయిపోతారు
ఆ మా సైడ్ ఎక్కువ మంది ఇక లేరు వే యడానికి మా ఫ్రెండ్స్ వాళ్ళ సైడ్ డు ఇంకా కాలనీ ఉంటది వాళ్ళ దగ్గర వేస్తారు అన్నట్టు పెద్దగా మంట
అవునా
ట్టకాడి కొచ్చి
ఆహా అట్లా బాగుంటది అన్నట్టు
అవునవును
అవును
ఇటుగ ఇంకా కొంతమంది ఉన్నారు ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు మా సైడ్ అందుకే ఏమంతా మంచిగా జరగవు పండుగలు ఎక్కువ
అవునవును తెలుగు వాళ్ళు ఉంటే అది అది వేరే లె ఉంటంది అన్నట్ అన్ని పండుగల చేస అది
అంటారు గాని తెలుగు వాళ్ళు కొంచెం దూరం ఉంటారు అన్నట్టు అంతా ఉండదు గ మనకు వాళ్ళ మధ్యలో ఉన్నట్టు
హా అవును
కొంచెం వాళ్ళ పక్క పక్క ఇంటి పక్కన ఇళ్ళ అయితే అప్పుడు అందరు ఒకే దగ్గర ఉంటే ఐడియా ఉంటది అదే ఇలా వీళ్ళ ఇ చేస్తారు అ చేస్తారు ఇందులో పార్టిసిపేట్ చేయాల అందు పటి స్పెడ్ చేయాలని
ఆ గవును కరెక్ట్
కానీ ఇక్కడ మొత్తం ఇట్ల ముస్లిం వాళ్ళ దగ్గర ఉండేసరికి ఇంకా మన పండుగలన్ ఓన్లీగ సింగిల్ గా చేసుకున్న అయిపోతది
ఆ అవును ఇప్పుడు కొన్ని పండుగలు ఎప్పుడు వస్తాయో అది కూడా అర్ధం కాదు
అవును
ఆ ఈ క్యాలెండర్ ఏమన్నవ్
కొన్ని మనం చేసుకుంటాం కదా ఇవి చిన్న చిన్న పండుగలు లైక్ ఉగాది గాని ఇవి గాని మనం చేసుకోవచ్చు కానీ కొన్ని పండుగలు ఉంటాయి కదా గణేష్ చతుర్థి బతుకమ్మ హోలిక ది దహనం ఇట్లా ఇవి కొన్ని పెద్ద పెద్ద పండగలు అందరు కలిసి చేసు కుంటేనే బాగుంటది
ఆ అవును
అంటే ఒక గ్రూప్ లాగా గ్యాంగ్ ఉంటే మంచిగా అనిపిస్తుంది క ఇవి వేరే చిన్నయి మనం ఇంట్లోనన్నా చేసుకోవచ్చు ఎవరు లేకున్నా కూడా
కోచ్చ అన్నట్ ఇది
అవి అవి చేసుకోవాలంటే గ్యాంగ్ ఖచ్చితంగా కావాలి
అవునవును అక్కడ
అది
ఆ
మీరేమో చెప్తున్న ఇందాక
ఆ ఈ క్యాలెండర్లు అంటే ఆ ఒక రోజు ఆ పండుగంటున్నది వేరే వ వేరే రోజు తితి స్తున్నట్టు రెండు రోజులు పండుగ చేస్తున్నారు అన్నట్టు అట్లయి కన్ఫ్యూజ్ అయితున్నది
అవునవును అవి డేట్స్ సరిగ్గా వస్త లేవు
అవును
అందులో ఒకటి ఇస్తున్నాడు ఇంల మన పండుగలు ఇట్లా అమావాస్య పౌర్ణమి తోటి పడతారు కదా
ఆ అవునవును
లో ఒక రోజు అయితుంది బయట ఇంకో రోజు అయీతున్నది
ఆ అందుకే చాల కన్ఫ్యూజింగ్ గా ఉన్నది అన్నట్టు
అవును ఇప్పుడు ముస్లిం వాళ్ళ కూడ రంజాన్ సరే ఇవ్వాలని ఇచిండ్రు కానీ వాళ్ళది రేపు అయితున్నది రేపు చ ఇవాళ చంద్రుడు కనిపిస్తుంది అన్నట్టు
అవును ఇక వాళ్ళకు క్యాలెండర్ పట్టి ఉండదు అన్నాడు చంద్రుడిని పట్టి ఉంటది అన్నాడు కదా వాళ్ళది
అవును
ఎప్పుడు చంద్రుడు కనిపిస్తే అప్పుడు చేసుకుంటారు వాళ్ళు
అవునా
ఆ
ఇంకా వాళ్ళ అట్లనే మళ్ళ అన్ని పండుగలు ఇక చంద్రుడి తోటే ఉంటాయి మక్సిమం బక్రీద కాగానీ రంజాన్ గాని మొహరం గాని ఇట్లాన్ని
అ
మన కూడా కూడా కొన్ని అట్లనే వాడతారు కానీ ఇంకా మన తిది తిది అని ఉంటంది
తి మనం తితి కొంచెం బాగా చేస్తారు అన ఇది ఇంపార్టెంట్ ఇస్తార అన్నది
అవును ఏవి దిదీలక్క ఇట్లా సప్తమి ఇట్లమో ఉంటాయి కదా తీ ఇద్దరు
హా
సరే అండి ఓకే థ్యాంక్ యూ
ఓకే థ్యాంక్ యూ